ఆ ఏం చె చేయట్లేదు బుజ్జి కొంచెం అగురా
స్లీపింగ్ నాట్ ఈట్ జస్ట్ లే డౌన్
ఇందాక ఎం జరిగిందే అవును నిన్న ఎందుకే స్పపీకర్ లేదు ఆ ఎందుకు ఎందుక్ ఏడుస్తుంది అఖిలా
నిన్నా రూమ్ లోనా
ఆహ్ ఏడ్చుకుంట నాకు ఫోన్ చేసినావ్ చూడ్ నిన్నా
అవునా
ఏడ్చి నాకు ఫోన్ చేసి ఎక్కులు పెట్టి ఏడిస్తే వచ్చింది అట్లా
నాకు తెలీదే నాకసలు తెలీదు
నిన్న ఫోన్ చేసి ఏడ్చింది మొహమంతా ఎర్ర వచ్చింది బయటికోచ్చిన తరువాత ఇంకా కలిసి ఇంకా ఆ ఏడుపు తగ్గేలోపు తి తిప్పిది తిప్పి నవ్విపిచ్చి
నిద్రపోయినా నేను లేచిన ఎం అక్కి జడేసుకున్నావన్నా ఇట్లా బయటికేళ్తున్నా అనిందంతే
ఏడ్చి ఏడ్చి ఏడ్చి పడింది ఏమో అడితే పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని వస్తాయ
అంటే ఏ విషయాలు అని అడుగవా
ఎట్ చెప్పలా వదిలేయ్ వదిలెయ్ ఎందుకు నిన్న ఏ గాజు సరేలా ఇంకా పోనీలే ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అని తిప్పుతా కూర్చున్న
హుహ్
ఆడికి పోదాం అంటే ఆడికి తీసుకొని పోయిండా త బస్ స్టాండ్ కూర్చడానికి తీసుకోపోయినా తీసుకొనిపోయినా మొత్తం తిప్పిన కరిబ క రడిీస్తున్నావా
చేసుకున్న వంశి మన ప్రాజెక్ట్ అవున సైన్ పెట్టే కడా తిడుతదేమో
ఇది ఒక్కసారి తొలంచుకోరచ్చు నీ గమ్మన అయిపోతా అది పెట్టకపోతే ఓకా రోజు వెయిట్ చేద్దాం పోతే ఓ క రోజు రమ కదా ఆమె
ఉ
నెక్స్ట్ ఇయర్ అమ్మోని చెప్పదు కదా చేబ్దం మేడం చేస్తున్నాం మేడం మా వల్ల కాదు చూస్తున్నా మే అవుతుంది అది అ మం మేలు పెట్ కాల మేడం అది ఏ చెప్పుదాం
మళ్ళి పబ్కి చేసామ అంటా
ఏదో ఒకటి చూద్దాం మేడ పబ్లిష్ చేస్తే అప్రూవల్ కాలేదు తోక్క తోలు వీళ్ళది కద వాళ్ళది కద ఇంగ్లీషులో చెప్పితే అవును ఓకేంటది ఇంగ్లీష్ నాలుగుట్లు కిట్టిగా మాట్లాడు మేడం మంత రోట్లు నుండి మాట్లాడు సరే రోషిని లేను మధ్యలో మేడం మానసానికి ఇస్తారు అయిపోయా అడి సైన్ పెడత ఆ గ్యాబ్లు బ గ్యాబ్లు బ మేడం మాట ఇస్తది మేడం అవునా ఎవరు ఏ సల్లిపట్టవచ్చుందిద
ఆ మానగదళ్లి వద్దులే స్వామి నేనైతే అసలు కంగ్రాట్యులేషన్ కూడా చెప్పలే పలికి అందరు చెప్పినారు
ఆ
నాకు తెలియదు అందర చెప్తారేనే మళ్ళీ మళ్ళీ లాస్ట్ లో చెప్తే బాగోదు కదని నేను అసలు చెప్పలే
నాకు కూడా తెలువని అందరు చెప్పినారు అని చెప్పిన అవునా ఎవరప్పడ్రా నీకెట్ల చెప్పిందా
ఆ నిఖితానే చెప్పిందంటే అర్థం చేసుకో
నిఖితా నిఖితా ఇంకా
నాకు తెలుసు నిక్కి సుబ్బు లారీ నా తెలిసిన వాళ్ళల
ఆ నిక్కి సుబ్బు ఇంకా శశి గాడు నువ్వు శశి అంటున్న అంటే నేను. చెప్పిన పిల్ల సరిగ వీళ్లే నేను కూడా చెప్పిన
అట్లాగాదు శశి చేసి వాళ్ళు మెసేజ్ మెసేజే చేసినారు ఎప్పుడు చేసుకున్నా ఎలా చేసిది
ఇంట్లోనే నథింగ్ ఏం చేయలే
ఆ అసలు అ మోహం కూడా చూడలే
రి జుద్ద్ద లేదు అదే జుద్ద అదే జుద్ద అడుగు చేతికి రింగ్ ఉంది నాకు తెలిదు అ
ఆ వద్దులే స్వామి
కుమార అడు కుమార స్వామిని దేవుడు బెల్లం
వంశీ నువ్వు వంద రెట్లు బాగున్నావు వంశీ
బంగారు కొండ
నిజంగా విజయ్
చూడు ఏమనిపించింది చెప్పు
మిమ్మల్ని ఎంత మంచోళ్లను వదిలేసి
ఆ మాకు తెలుసు విష్ణోధుడు అందరికి నో చెప్పి లాస్ట్ కు అంకుల్ ని పెళ్లి చేసుకున్నాడు టు వాని తప్ వాన్నెప్పుడు అనటం లే పాపం వాడేమ్ సింది ఎంత మంచి ఎంత అమాయకుడని ఒరిని నేనన్న మేలు సర్ ఆ అంత అమాయకన్ని చేతిలో పెట్టి ఆడిస్తది అట్టే ఆ
ఏమోలే
వాడు నిజంగా ఇన్ స్టాప్రొఫైల్ జూసినవా
చూష్ణ చూష్ణ అసలే
వాడి కన్న ముందుగ నన్ను పక్కన బెట్టు నేను అనుకుంటా సిఆర్ గాన్ని అనింది నీ మొహంలో అద్దం నీ మొహంలో చూసుకో అని
ఆ
వాడితో బోలు సిఆరు వంద రె ట్లు మెలు ఊ
ఊహుహు
అందుకే ఆ రోజు కావాల్సింది ఇందూ ఇందూ స్టోరీకి లైక్ గొడ్డి పెట్టా తెలియాలా నేను లైక్ గొట్టినానని వానాలి దాని పెళ్ళి కి ఎవర్ని పిల్సదు జూడు కచ్చితంగా భయం దానికి సిగ్గు
ఆ
పిలి స్తే రా ఏడున్న నుచ్చు బలే బయ ఆ రోజు నా డబ్బుఖర్చుపెట్టు కొనైనా పోత స్టై ల్ గా పోతా ఆరోజు
వొద్దులే అనూష్ ఎందుగ్గని మన మింగ
ట్రల్ ఎళ్లిపోయిక రా ఆరోజు నేను మోనిక ఆ రఘుని రు రఘుతో గలిసిపోతా అంట రఘు నేను పక్క పక్కన పోతా రఘు నేను నవ్వుకుంటు రఘ నేను ఇద్దరం కలిసి చూడు రఘు నిన్ననింది నన్ననింది పాపం రఘ ఎంబీబిఎస్ చేస్తన్నాడు వాడి గూడా వా తిట్టింది తెలుసా నువ్వెంత నేనెంత అని
ఉ
వాళ్ళ బావా అట్లాంటివి పట్టిచ్చుకోద్దు వంశీ ఏదైన పిల్ల తె తెలిక ఒక్ ఆ
నిన్ని గాద్లే వంశీ రోజు నైట్ కి ఎండా
ఈరోజు డేటెంత ఇరవైఐదు వాడు జెప్పింది ఇరవై ఏడు ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఏడు రాత్రి నుంచి పన్నెండు పన్నెండు నుంచి ఏమో ఆగిపోతది ముప్పై పెడతార అకిలాకొచ్చిందా
బ్బా
పిల్లా అని స్టాల్ ఇన్ స్టాల్ చేసిందో లేదో
అన్ ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసావా చేసిందంట
ఉ
మ
ఏం జేస్తాంది హలో హలో హలో హలో రోజనీ ఉ చూడుదురు ఇదే